హలో
ఆ బాగున్నారండి
ఆ బాగున్నమండి మీరు బాగున్నారా
హ్మ్ బాగున్నామండి తిన్నారా
హ్మ్ తిన్నాను మీరు
ఆ
మీరు తిన్నారా
ఆ
మీరు తిన్నారా
ఆ తిన్నానండి మీరేం తిన్నారు
ఆ ఏమబ్బా లెమన్ రైస్ లెమన్ రైస్ లెమన్ రైస్ లెమన్ రైస్ తిన్నాను
ఉ లెమన్ రైస్ తిన్నారా బాగుందా
హ్మ్ బాగుందండి
హ్మ్
ఉమ్
ఏం సంగతి ఏం చేస్తున్నారు
రెజ్యూమ్ ఎడిట్ చేస్తున్నానండి
చేశారా ఇంకా చేస్త ఉన్నారా
చేస్తూ ఉన్నాను
ఎవరిది మీదేనా వేరే వాళ్ళదా
నాదే అండి నేను నా స్నేహితురాలు ఇద్దరం పక్క పక్కన కూర్చొని అది ఇది ఎతుక్కుంట చేస్తానా
మీ సారు పెట్టినారా అది టెంప్లేట్
లేదండి రేపు వెతికి పెడతారంట
ఆ ఏమన్నారు మెసేజ్లో
ఏమన్నారు ఏదో పెట్టారు ఏం పెట్టారంటే చూసార ను ఫ్రెషర్స్ ది దొరకలేదు రేపు మార్నింగ్ పెడతాను అన్నారు
ఓకే అంతేనా
అంతే అండి
మీరేం పెట్టినారు
ఆ సరే సరే అని పెట్టాను అంతే ఇంకేం పెడతారండీ
ఏముంది ఆ
మీది అయిపోయిందా రెజ్యూమే
నేను అసలు మొదలే పెట్టలే మీరు ఉన్నారు కదండి అయిపోతే పెడితే చేసుకు
ఆ నైస్ అండి నేను పెట్టనండి
ఎందుకు పెట్టరు కేసు పెడుతున్న మా ఫ్రెండ్ పెడుతుందిలేండి
ఆహ
అమ్
నైస్
ఆ పెట్రా అండి
ఏమో అండి
నాకు తెలీదు మీ ఫ్రెండ్ పెడతారో లేదొ నాకు ఎట్లా తెలుస్తుంది
మా ఫ్రెండ్ నాకు పెడుతుంది మీరు పెట్ర అని అడుగుతున్న
మ్ ఏదో ఏమో అప్పటికి చూద్దాం
ఏమేడి చేస్తానండి అంత రెస్యుమ్ లో
ప్రాజెక్ట్స్ అండి అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అవలేదు హాఫ్ ఆఫ్ ఫార్మర్ బడ్డీ కర్షక్ మిత్ర
ఆ
ఆ అందుకని అది ప్లస్ లాంగ్వేజెస్ లో నాకేమో జావం కొంచం వచ్చు సి పైథాన్ ఫండమెంటల్స్ కూడా వచ్చు
అవును
అది పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా
పెట్టండి ఏమైంది
అది ఎలా మెన్షన్ చేయాలా అని
సీ పెట్టండి సీ పైథాన్ జావా అని
అ
సి పైతాన్ జావా అని పెట్టేయండి అంతే కదా
అలా పెడితే మూడిట్లోను ఎఫిసియేంట్ అనుకుంటారు
బొంగ్ అనుకుంటారండి మీరు చేసిన ప్రాజెక్ట్స్ నే అడుగుతారండి తెలిసిందే కదా
కానీ లాంగ్వేజ్ మనం చేసిన ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలంటే మన టెక్ నికలసికలిసి
ఆ తగ్గట్టు ఉండాలిలే కానీ ఫార్మర్ బడ్డీ కృషక్ మిత్ర అంతా ఏఐ రిలేటెడ్ కదా
ఆ మళ్ళీ ఎందుకు ఫుల్ స్టాక్ అంటే నా మెయిన్ స్ట్రీమ్ ఫుల్ స్టాక్ కదండి
ఆ ఫుల్ స్టాక్ పట్
అందుకనే తీసేస్తున్నారు దాన్ని
ఇప్పుడు ఏం పెడుతున్నారు ఫుల్ స్టాక్ ప్రాజెక్టు
ఫుల్స్టాక్ ప్రాజెక్ట్ పెట్టట్లేదు కర్షక్ మిత్ర అలానే పెడతాను ఫ్రంట్లైన్ డెవలప్మెంట్ అని పెడతా
ఆ ఇంకా ఒక ప్రాజెక్టు చేయాలండి మంచిది ఒకటి మెయిన్ ఫుల్ స్టాక్ మీద ఇప్పుడు నేర్చుకున్నందుకు అది కాకుండా ఇంకోటండి
ఆ అవును చేయాలి
చెయ్యాలండి ఈ వారంలో ఒకటి చేద్దాం ఏమంటారు
చేద్దామండి చేద్దాం అన్నీ చేద్దాం
మీరు ఒకసారయినా చెప్తా కదండి ఒక్కటనా అయితాయి కదా
అవుతుందిలేండి
ఓ
ఇంకా ఎలా జరిగింది ఈ రోజు మీకు?
ఈరోజు అసలు అనుకోలేదండి ఈరోజు చెప్తా
ఆ
ఏమంట్రు ఈ రోజు నేను తప్ప మా ఫ్రెండ్స్ అందరు బయట ఉన్నారండి. నేనొక్కన్నే రూమ్లో ఉన్నా. ఏమో అండి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు బిజీగా ఉన్నారు, సర్లే అని చెప్పి ఇ ఇంకా నేను ఒక్కడ్నే ఇగ తినేసి వెళ్నా అండి.
ఆ సర్లేండి క్లాస్లో ఏం జరిగిందో చెప్పండి మీరెందుకు
చెప్ చెప్పాను అప్పుడు మా ఫ్రెండ్స్ పరిచయమయ్యారు అం ండి వాళ్ళను చూసి కొంచెం ఆనందం ఏసిం వాళ్ళన్నా పిలిచినారులే అని. వాళ్ళ మీద కూడా కోపం ఉందండి చెప్పేది వినండి చెప్పేదిఇనండి వాళ్ళ మీద కూడా కోపం ఉండింది.
హలో
హలో వాళ్ళ మీద కూడా కోపం ఉండిందండి అది హలో
ఆ చెప్పండి.
చెప్పేది వినకుండా ఆ టాపిక్ డైవర్ట్
ఫస్ట్ మీరు చెప్పేది వినండి ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి.
నాకేం లేదండి అది కూడా ఉన్నది కూడా పీకేస్తానండి, అది ఆ ప్రాజెక్ట్ ఒకటి సినివాల్ట్ అని ఉంది కదా.
అర్థంగా ఆ నేను చెప్పేది వినండి నా ప్రాజెక్ట్ గురించి
ఒహో నీ ప్రాజెక్ట్స్ గురించా చెప్పండి.
ఆ ఉందండి ఒకటైతే మంచిదుంది.
ఏముందండి?
సీటా అది ఈవెంట్ మేనేజ్మెంట్ అది నిజంగా అంటే నిజంగానే కంప్లీట్ అయింది.
అది బో అది కూడా ఫ్రెంట్ ఎండ్ ఏ కదండి దాంలో ఫుల్ స్టాక్ ఏం లేదు కదా.
ఆ ఫూఫెంటెండ్ అందరికి ఇవి నేర్చుకున్న వెంటనే ఫ ఫుల్ స్టాక్ ఫుల్ ఫ్లేజ్డ్గా వచ్చేయదు అవును ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న తర్వాత సీటా వెబ్సైట్ చేశ్ నాను అవును ఇప్పుడు ఎవ్వరు ఏమీ కంప్లీట్ ప్రాజెక్ట్ చేయలేదు కదా. అవును క్లౌడ్ మీద బ్యాస్టాండ్డ్ హోస్ట్ ఉంది.
ఆదెట్టా చూపిస్తారు చెప్పండి? బ్యాషనోష్
ఏంది అదెవరైనా చూపియరు.
యాడుందది?
ఏంది చేసినాను నేను, నేర్చుకున్నాను క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చేస్తాను.
అది ఎక్కడుంది ప్రాజెక్ట్, వేర్ ఇస్ దట్ ప్రాజెక్ట్?
ప్రాజెక్ట్ ఏం వాడే నీ ఓ సారీ వాళ్ళేం ఎళ్ళి నీ గి ట హబ్లో కెళ్ళి చెక్ చెయ్యరు. మనం ఆన్సర్ చేసే దానిలోనే తెలిసిపోతుంది, అవును పెట్టుకోవచ్చు.
ఓకే అయినా మీరే ఉన్నారు కదండి మీరే నేర్పియాల బేషన్ వాష్. ఫ ఒకళ పెట్టుకుంటే నాకు గుర్తు కూడా లేదండి అది అసలు రాలే ఆ రోజు నా ఎన్సిసి వల్ల ఆ ఎగ్జామ్ మీకు గుర్తుంది కదండి మళ్ళీ ఎందుకండి చ్చగొడతారు మీరే చెప్పారండి మీరే చెప్ ప్పారు నేర్పిస్తాను అని మీకేం గుర్తుండవ్ లేండి బాగా మీ చెప్పాల్సిన వాళవైతే
అవునయండి దుంపే
అదే ఎవరైతె వింటారు మీకు కొంతమంది ఉంటారు కదా వాళ్ళవే గుర్తుంటాయి హలో
ఇంకా మీరు స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటున్నారా
స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటున్నాను మీరు నేర్చుకోవట్లేదా
మేం కూడా నేర్చుకుంటున్నాం
మేము నేర్చుకుంటాన్నాం అందుకీ అండి దాని మీద ప్రాజెక్ట్ చేయాలి అనండి స్ప్రింగ్ బూట్
ప్రాజెక్ట్ చెప్పారండి మా సార్ అయితే చెప్నారు రెండు చేపిస్తారంట
ఆ వాల్ భోజము చేపిస్తారండి రెండు
ఎందుకు
అవునండి టీమ్ అనుకుంటాను ఎవరెవరు టీమ్ అయితారు
నేను ఇంకా ఏం అనుకోలేదు
ఎవరు నూతాన్యా సననా హలో
ఏం మాట్లాడుతున్నారండి మీరు
అంటే అను గెస్సింగ్
కొంచెం చూసుకొని మాట్లాడండి
ఓకే అండి ఓకే మీ స్నేహితులు ఎక్కడన్నారు వాళ్ళేనా
ఆ మంచిదండి చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ నేను అడుగుతాండే దెంది మీరు చెప్ తాండేది ఏంది నేను ఏం అడిగినను మీరు స్ప్రింగ్ బూట్ లో ఏం నేర్చుకుంటున్నరని అడిగిన ఆ టీమ్లంటారు అవ్వంటారు ఇవ్వంటారుబ్బా
చెప్పేది రండి స్ప్రింగ్ బోట్ లో ఏమంటారు ఇ ఈ రోజే అండి స్టార్ట్ చేశారు మాకు స్ప్రింగ్ బూట్ దానిలో బేసిక్ ఎక్ అసలా అదంటే ఏంది స్ప్రింగ్ బూట్ ఏం చేయాల దానిలో ఏం ఉంటాయి ఆ స్టార్ట్ చేసినారండి రేపు దానిల్లా పని చేస్తుంది రియల్గా ఏదో చెప్తారంటండి ఏవో హైబర్ నెట్స్ అంట ఏవో నేర్పిస్తారండి ఆ మీరిప్పుడు ఆన్సర్ చెప్పండి నేను అడిగిన దానికి
అ
చెప్పండి
ఏంటండి చెప్పేది ఫస్ట్ చదువు కంప్లీట్ గా నేర్చుకోండి తర్వాత ప్రాజెక్ట్ టీమ్స్
ఆహా
అఔస మాత్ర వాటకి మాత్ర మాత్రం మొత్తం సమాధానం చెప్పద్దండి అనవసరమైన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి
నేన్ అంతే అండి అనవసరం వాడి మీద కాన్సన్ట్రేట్ చేస్ హ ఏమండి ఫ్రస్టేషన్ లో ఉ
ఏం లేదండి
అది ఎమన్న రిజిమన్న హ్యాండ్ ఇచ్చిదా
అట్లేం లేదు నా నా తెలిస్తే చాలు గదా నేను బెట్ కొలనీ అదేంది హ్యాండ్ ఇచ్చేది
ఇప్పుడు మీరు చేసేది ఏన్న ఆగిపోయిందా ఎవన్న సమ్మథింగ్ మధ్యలో ఏన్న ట్రబుల్
లేదు అవ్వలేదు అవుతుంది అయిపోయి జస్ట్ చూసుకుంటాన్న కరెక్ట్ గా ఉంది ఏమైనా ఇంక్లూడ్ చేయ్యాలా తీసేయాల్సినవి తీసేయాలాని
ఏం పెట్టినావ చెప్పండి
ఉ
ఏం చేస్తున్నారు ఏం పెట్టినారు
పెడుతున్నాను కెరియర్ ఆబ్జెక్టివ్
మ్ ఇంకా
ఉ అదే ప్రాజెక్టులు
మీరు కొడతా అండి మిమ్మల్ని మీరేది సరిగా చెప్ ఆ చెప్పండి సరిగ్గా చెప్పండి ఎందో కనీసం మాట్లాడలేరా సరిగ్గా హ
ఉ
అంత మదమెక్కిింద
ఉ
హలో హలో అండి
చెప్పండి
చెప్పండి ఉ హు మీ గొంతు భలే ఉందండి
ధన్యవాదాలు సరే అండి అయితే ఇంకుంటాను
ఏంది ఉంటారు ఊరికే ఉంటా ఉంటా అని
సరే అండి అయితే ఇంకా బాయ్
హలో
మ్ సరే అండి ఇంకైతే ఉంటాను బాయ్
ఏమండి ఇంగా మాట్లాడచ్చు
పని ఉందండి బాయ్ బాయ్ రెజ్యూమ్ చేసుకోవాలా పనుందండి బాయ్
హలో